ఎడున్న నేను మా ఇంట్లోనే ఉన్న
ఏతను
హేమదంలు టీవ దాంట టీవీ లేదు
తీరా
లే లేదు పోనాల
ఏ తకి మొన్నండయ
కరావైన
అరందను ఎప్పుడు తెసి చత బైటకి రార రా
నువ్వే బయటకు వతారు ఎంతకుందాక బయటనివ్కున్నావు
ఎప్పుడు చూసినా దుకాణం వాళ్ళ ఇంట్లో ఉంటావు లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చుంటావు ఇదేనాారా ఇ దోస్తులు వచ్చలు బయట పోదాం లేకపోొద్దున కళ్ళు పోదాని రాలంటే రాలేదు
మము పోయినా మా దసలా మేమనా
ఎలా కాంగులు కాల్సిన వచ్చినా కాంగులు కాళ్తాను పూణ్యతర్ ఆరాండ రానరాాల ఉరుకు మధ్యాహ్నం చేసిన
తస అకుయేషిలా అప్పుడు
ంగ్ కాంగళ పుడి చేయిసినాను ఫోన్ ఎ ల కారణం చూసుకో
ఉనా
ఆ
పండుకుడానే
ఆహా
రేపన్నల్లుడా అను పోవాలి
అరేపానేలు నాను నాను ఉహ
డిగ్రీ ఫస్ట్ ఇయర్
ఫస్ట్ కాను
ఎక్జామ్ రాష్నా
మా అంజనీర్ రాసినా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ఆయ మూ రోండ్ రాసినాం ఒే ఒక ఒక నాలుగుందల ట్ట అనుపిట్టాను ఏ బిటే కతే ప కైబీటకిదా
ఎక్కడ
అది రా ఏంట
ఏ కాలజ అరి
అప్లై జేస్నా ఎంసెట్ రాశినాంక
సౌతాన మరి ఎం సెట్
ఇంగా ఈ సంవత్సరం మొత్తం చదివి రాలేగానీ ఇప్పుడు పెయ్ జవి పదివేలు బెట్టి దండగా
ఇంటికాడ యుటూబ్ క్లాస్లులు ఇనకపోయినా
యూట్యూబ్ క్లాసు చెల్లు ఉంటా మనకి అదే ఇన్స్టాగ్రామ్ లు స్నాప్ కి అయ
అంతే ఎంతవా
ఆ అ
హ
ఓలి పెళ్ళిల్ వినయాన్నిప్పుడు పెళ్ళల్ ఓలిలో మనాలల ఒప్పుగాన్న ఇరి నా చెప్తులడి అదిరు చెప్ప ఇల్ందానే
ఆ వాడ ఎన్ని చెప్తారు చెప్పడ
పండ అసలు పప్పుగాడు
ఐడియా ఏతాను
ఏంటి ఐడియాాల చెక్కులు కూసురాాలతే కరెంట
వెలింగ్ వెలింగ్ వెలింగ్
వెల్లింగ్ ఎక్కడ వెల్లింగ్ ఏ
డైరెక్ట్ ఇప్పుడు జాబే అనేది ఇంకా
జవా
నెలలకు పన్నెండు వేలు ఇస్తారంట రూమ్ వాళ్ళ ేనాం
అంతేనా
హ
మజూన వాంద
హ ఏ అనుకును
ఆ
షాబాద్ ఎయిర్పోర్ట్
సింషవద బోట
ఉ వెళ్ళింగ్ తాయద విట్టే
మంచూ పాని అ మరి చింద్రిత అదతానే చెంద సాధికన్న ఇడు మాంచి మడి రాడున్నా
అదే అన్న ని కూడా రోజ్ గారిినళ ఇత్తాడు ఆాల కింద రాంట
రూజుకింటే నెలకు పన్నెండు వేలే పకు పదిను వలు అయితేానే
మంచి మంచిగా ఉంటది వీళ్ళు ఉండవచ్చు ఇటు ఏ ఏసయం చేయచ్చు అంట అదే
అదే
చెప్తింటలేడు చెప్తింటలేడు
అదే అదే
అ ఏం చెప్తాయి కానీ
ఇంకేది మరి విశేషాలు
చెప్పాలేమన్నా
ఎక్కడికి పోదాం చెప్పు తిరుపతి పోదామా
తిరుపతి దేనికి పాండిచ్చేరి ఇట్ట పో తిరుపతి కాంటేమా తిరుపతి మక్ చుట్టే ఉన్నది
అంతేంటావా మరి ఎప్పుడు పోదాం చెప్పు
పోదాం ఇగ ఈ సారి ఈ నెల అయిపోయినాక వచ్చే నెల ఏప్రిల్ లో పోదాం
పద చెప్పినావా మరి
ఆ చెప్పినా అందరి చెప్పినా ఇగ మనిషికి ఐదారు వేలు వేసుకుంటే సాలు
మ్మ్ ఆ స్పోతాయ్
ఆ
సరిపోతాయ్
అలాగే
మ్మ్ ఏమనా పండు
పండుగాడు బాయిగాడ పోయినాడు వాళ్ళు నీళ్ళు కడతారుంటే మాడలు తిప్తాని పోయ్నాడు మ్ పొద్దుగాళ్దాక మనతోనే ఉన్నాడాడ
ఊహూ గద్దెల మీదకి రాలేఏంది ఇయ్యాల మీరు
ఇయ్యలా ఈ ఇంట్లో అన్నం తిని సెల్ ఛార్జింగ్ పెట్టుకొని ఇగ పైకొచ్చిన టెర్రస్ మీదికి ఆఫీస్ కాలేజ్ తే ఆఫీస్ ఫోన్ వచ్చే మాట్లాడతాన్నా ఆఫీస్
అవునా
ఆ అది సాఫ్ట్వేర్గా వాడు ఊరికే ఫోన్ చేసి డ్యూటీ రా డ్యూటీకి రా అంటాడు హోమ్ ఫర్ వర్కింగ్ వర్కింగ్ ఫర్ హోమ్ ఉంటదిగా
ఆ
ఈ ఎన్ని రోజులు చేత్తవ్ అది ఇది అంటాండు సార్ కొంచెం వర్క్ ఉన్నది. సార్ ఊర్లే కొంచెం తోట ఏసిన అది అని చెప్పినా
మ్
సరే సరే ఎంత తొందరా ఇది అన్నడు సరే సరే అని చెప్
అవునా
ఈ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటం కానీ మొత్తం చానా ఇబ్బంది అయితాంది ఆళ్ల పోయినంక
హ్ మ్
వచ్చే యాభై ఆరు వేలకి ఏమున్నది అదే ఊర్ల ఉండి తోట ఏస్కొని మంచి దాన్నే వెంబట ఉంటే చిలకలమ్మ ఇక్కడ్నే మంచిగా అనిపిత్తది అయ్యా అవ్వ ఆ
ఏమన్నయినా పక్కనుండి చూసుకోవచ్చు అన్నటారని
ఆ ఏదైనుంటే మనం ఉన్నా అన్న ధైర్యం ఉంటది
మ్
మట్ల
అందరు మంచిగా రాసిన్లటనా ఎగ్జామ్స్
ఆ ఆ అందరు మంచిగానే రాసినం
వాడు జై అది అప్లై చేసినట్టున్నడుగా వాడు జై మిన్స
ఓలు
అఖిల్ గాడు రాసేగా
రాసిండు గని మరి ఏమో యేడికొచ్చిందో మరి
ర్యాంక్ ఎంతొచ్చిందంట
ఏమో అరవై వచ్చింది అన్నాడు అరవై అరవై నాలుగు అన్నాడు
అరవై పర్సెంటేజా వాణికి జరా నయం
ఆ మంచిగనే వచ్చినయ్ మనకు కొంచెం
ను రాయలే
నేను రాసిన గని మనకు తెల్సుగా పద్నాలుగు పర్సెంట్ వచ్చింది
ఓరే వారి ఏదో ఒకటి పెట్టారాపోతి.
ఏదో ఒకటి పెట్టిన అన్ని ఆప్షన్లు పెట్టొస్తేనే మైనస్లు పడ్డాయ్
అన్ని పెట్టదు మర మైనస్ ఉన్నపు యాభై పెట్టాలి యాభై ఇడిసి పెట్టాలె
అదే అదే
ఇంకా మరే
చెప్పాలే ఇంకా
గుడాలకిిర ఎప్పుడు పోదాం హైదా
గురలకిిర రేపు బూత అంటాను ఉండు ఇల్లుని కలిసిపోదాం పప్పు వాళ్ళ కూడా వస్తాను అని చెప్పిన
ఆ
ఆ అవున్న నువ్వవు ఎప్పుడు తెల్లుంటరా నువ్వు కూడా పెళ్ల్లుని వస్తా అండి అందరం కలిసిపో పండుగడు కూడా వస్తున్నాడు పాప్పుగాడు కిరణు మంచిగా ఉంటుంది ఇల్లు అందరం కడిసిిపోతే
ఆ అవును కాని కిరణ్ లోపలికి పోతున్నారు మర
ఆ
కిరణ్ బ్యాటదగ ఇగ లోప వెని
సూత్ సూతానను మరి ఒక మాట పోతున్నా ఓనదిలో రాను
అ ఏ మాకో
ఏ ఎండలు బాగాడదు బస్ జర్నీ ఎడ వాడితే మనం బస్సు రాళ తిరుగుడు
అంతే కద ట్రైన్ ఎక్కాలి
ఉద్గాల ఉరియా భాతడసూానికి బాగా దమ్ అయింది ఎండలా
ఆ
కి వయి సార్కి బనతే
మీ మామ ఇడవేన్
ఈ ఆయన ఇరున్నూడం పను నిన్న రాత్రి ఎలా వికన మరి ఎలా అసలుగ కంటికి అ గొంతడ పిలే ఆ
గోర్లు
ఇ ఈ మామయ మామవయ సినిన్నమావయ
ఆహా
మ
ఆహా
అసలు గ అవు బితి రెడి అల పోయినా
ఏ ఉన్నాడు జర వచ్చనే
తొమిించుదా
హ్మ్
హ్మ్ హు
కానీ ఇంట్లుంటరు అట్లలేదు జరమొచ్చినా
ఏడున్నడో మరి
ఔ టాఫ్
ఔటాఫ్ కంట్రి యా హ్మ్ హు
అ దండవాటి తిరుగుతాండట బాదంట వాటి
నీ కొస వాడాల
హ్మ్
హ్మ్ హు
పప్పే వంటనవ రా
అప్పుయే అంటనవు యే అంటనవు గున్న ఎత్తనవ్ ఇగ పెళ్లి చేసుకోవాలిరా అది అంటానావ్
అయ్ లెప్కోపోతాడ్ అన్నట
ఊ లేద్ లేద్
హ్మ్ హు
ఆ ఇంట్లో సంబంధాలు సూత్తాలట వానికి
అవునా
హ్మ
ఉ హా ఇంకా మరే
చెప్పాలా ఊళ్ళే నేనే మొన్ననే వచ్చినా ఉళ్లేకి నువ్వు మొన్న చాన్ రోయితంది ఉండ బట్టి ఉల్లేట నడుతాన్ ఏమోన్నా ఉలికున్నారా రా ఆ లేవా ఉలికే
లేన్
మొన్న ఉలీయో స్టాండ్ అయిదంట ఊళ్ళ
ఎవడు
ఉ వక్కైకున్నా
ఏమో ఏమో నాదెలు
ఏదో పెద్ద ఎత్తున అయిదట
అవునా
ఆ ఇగ
అదేలాగ
నీదే
ఏమో మరి నాదెల్వాద్ అధిక
ఆయన నువ్వు గ్యాన్నే పడించుకుంటే జాండేరేక్కినావా మూరందు వెళ్నవా ట్రిప్పులు అయయిగా నీకు ఉరితోనీ సమందముండదు
బతుకతేరు మరి ఏం జే త
ఆ బతుకు తీర అంటన్నావ్ మరి దూకాలో ఏం చేతన్నావ్ మరి ఊకే దుకాణం వాళ్ళ ఇంటి ఇక్కడ
దుకానా వద్ద ఇంటి కదా కాదు
ఊరికే నేను రెండుసార్లు తీసిన ఇగా ఆ సందు ఆ
మా క్లాసు మా క్లాస్ కాదా
ఆహా
మాట్లాడదా
ఆహా
ఆ
వస్తాను ఎడ ఉన్నావ్
ఈ సందులో ఉన్న నువ్ వస్తావు అని చూస్తున్న కొంచెం బయటికి వెళ్ళి వస్త
వెళ్తాను ఉండు
ఎట్లా మరి తెల్లాగా ఉన్నాయి గా
దాదాయిడ్రా సరే ఉంటా
సరే
ఆ